ఆ బాగున్నారా అండి
చాలా మంది మీ ఉన్నారుా
ఆ బను ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఉర్కేవున్నాం ఐస్ క్రీమ్ తింటున్నాను
ఓకే
అవునండి
మీరు తిన్నారా అండి తిన్నాక ఐస్ క్రీమ్ తింటున్నారా
అవునండి తిన్నాక ఐస్ క్రీమ్ తింటున్నాం
ఉమ్మ్ మీరు ఎక్కడైనా టూరిజం ప్లేసెస్ విజిట్ చేసారా
మ్మ్ చేసామండి నేను తమిళ అటు సైడ్ వెళ్ళామండి
హో వెరీ లాంగ్ జర్నీ
అవునండి అక్కడ ఓక్ మేకల్ వాటర్ ఫాల్స్ అని ఉండేటివి అది అక్కడికి వెళ్ళాను తర్వాత కొడై కొడైకెనాల్
ఓ కొడైకెనాల్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా అండి
అవునండి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు అక్కడ వెళ్లేేది దారి మాత్రం చాలా బ స్కేరీగా ఉంటుందండి చిన్న చిన్న ఉంటుందండి స్పేస్ వెళ్ళడానికి కొండలాగా ఉంటుంది
గృహ మాదిరి ఉండచ్చు
కొండ అండి కొండ ఉ చాలా భయంకరంగా ఉంటుందండి పోవాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి
ఓకే
అవునండి మీరెక్కడికలా ఆ ఇంకో అలాని మేము ఇలా ఇలా స్కూల్ ట్రిప్ కి వెళ్ళింటిమండి అప్పుడు మమ్మల్ని ఈ ఈ ట్రిప్ ఈ ప్లేసెస్ అన్నిటికి తీసుకెళ్లారు ఇంకా ఇంకా అలానే మధురై కూడా ఎల్లామండి
ఓ మీనాక్షి టెంపల్ ఫేమస్ టెంపల్ ఇన్ మధురై
అవునండి అలా ఇంకా మధురై ఇంకా అక్కడ కూడా చాలా బాగుందండి అసలు ప్లేస్ మాత్రం నాకు ది వీటన్నిట్లో నచ్చిినది మాత్రం ఓమెకల్ వాటర్ ఫాల్స్ అండి నిజంగా చాలా బాగుందండి అలా
వెళ్ళలేదా ఓన్లీ వాటర్ ఫాల్స్ వెళ్ళామంటున్నారు
అక్కడ తెప్పలో తీసుకెళ్తారండి అది అందరు ఎక్స్పీరియన్స్ చేయ్యాలా అండి పైన్ నుంచి ఇలా వాటర్ పడుతూ ఉంటే వాళ్ళు దాని దగ్గర వరకు తీసుకొని ఇట్లా తిప్పేస్తారండి మనల్ని అప్పుడు మాత్రం బలే ఉంటుందండి
సినిమాలో చూసాను నేను రియల్గా
అవునా మీరెక్కడికి మీరెక్కడికి వెళ్ళలేద అండి
ఆ ఫ్యామిలీతో వెళ్ళాం మేము తిరుపతి లైక్
దేవస్థానాల అండి
ఆ లైక్ శ్రీశైలం ఆల్ విజిటెడ్ ఓన్లీ టైం టెంపుల్స్ వెరీ గాడ్స్ ఓన్లీ
అవునండి
మ్మ్
మేం కూడా అంతే అండి అలా ఆ ట్రిప్ వె వెళ్తా ఉంటాం ఇలా పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు అందరము మా ఫ్యామిలీతో కలిసి
ఊ ఇంకా ఇలా ఎక్కడికైనా వెళ్ళాలని ఇ అంటే కొంచెం ఉంటుంది కదా లైఫ్ లో అలా వెళ్ళాలి అనుకున్నం. ఏమన్న ఉన్నాయా ప్లేసెస్ అనీ
ఆ ఉన్నాయండి అయ్యి నాకు ఇది లక్షదీప్ ఐలాండ్స్ కి ఎల్ ల్లలాన్ ఉందండి
హ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్
చాలా అంటే చాలా బాగుందండి, నేను ఇలా ఫోన్స్ లో అలా చూస్తా ఉంటాను. ప్లేస్ మాత్రం చాలా బావుంటుందండి. అందుకే ఒక్కసారైనా విజిట్ చేయాలని, చాలా ఇష్టం అండి అక్కడికి.
వండార మా వండర్లా వెళ్లారా మీరు? బాంగ్లూర్ లో అలా ఉంటుంది చూడండ్
ఏలేదండి
తో చాలా బాగుంటాద్
మీరేళ్లారా? అండి.
ఆ వెళ్ళాము ఒక్కసారి వెళ్ళాము, చాలా బాగుంటది వాటర్లో అంతా.
దాన్లో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది?
బా చాలా బావుంటాది, చాలా ఫన్ గా ఉండింది, చాలా ఎంజాయ్ చేసాం. మేమంతా
అహ్ హా
ఉమ్ మళ్ళీ వచ్చి ఇంకా. ఈ మాల్విక్స్ సూపర్ ప్లేస్ అండి.
ఏది ఏ ప్లేస్ అండి?
మాల్విక్స్
మాల్విక్స్
ఆవ్
ఓకే ఓకే ఎప్పుడు ఇన్లేదండి నేను.
అవునా
మాల్దీవ్సా అండి?
ఎస్
ఉహ్ హు
ఫోన్ లో చూస్తాన్ నేను
అది కూడా చాలా మంచి ప్లేచు
ఆ
దే అందరూ సెలబ్రిటీస్ ఎళ్తా ఉంటారు గదా, అలా చూస్తా ఉన్
ఆ చూస్తా ఉంటాం. మనం అనుకుంటాం, ఎప్పుడో ఒకసారి వెళ్దామని.
వెళ్తారులేండి. మీరు వెళ్ళాలని కోరుకుంటున్నా నేను.
ఓ మీరు కూడా లక్షద్వీప్ కి వెళ్ళాలి. ఇంకా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో వెల్లలేదా. ఎప్పుడు?
లేదండ్య అంటే స్కూల్ ట్రిప్ ఏసినప్పుడు, నేను చెప్పా గాదా. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళానని. అదంతా స్కూల్ వాళ్తోనే ఎళ్ళానండి.
ఓ
ఫ్యామిలీతో మేమందరం కలిసామంటే, ఆ కార్లో వెళ్ళామన్ డి షిరిడికి వెళ్ళాము. ఫ్యామిలీ అందరం కలిసి. చాలా ఎక్స్పీరియన్స్, చాలా బావుందండి. అది మాత్రము
జస్ట్ సూపర్ ప్లేస్స్ అండి. అక్కడంతా డోర్స్ కూడా క్లోజ్ పెట్టరు. హౌసెస్ ఓపెన్ లో ఉంటాయి. దేవస్థానం చుట్టుపక్కలంతా, వాళ్ళ హౌసెస్ కి డోర్ లాక్ ఉండదు.
అవునా. కానీ అంటే మాకి జర్నీ మా త్రం వన్ డే ఫుల్ పట్టిందండి. ఈ రోజు నైట్ ఎళ్తే నెక్స్ట్ డే నైట్ కి, మేము అక్కడికి రీచ్ అయ్యామండి. కార్ లో ఎళ్ళేసరికి
మేమూ వెళ్ళింటి మీ ట్రేన్ లో వెళ్ళింటి మీ స్కూల్లో ఉన్నప్పుడు నేన్
మేము కూడా స్కూ ల్లొ ఉన్నప్పుడు వెళ్ళంతవడి
ఆ చాన బాగుంటది వన్ డే వన్ నైట్ అంతా టైం పడుతది, తం
అవున అవును లాంగ్ జర్నీ కదండి అది నార్త్ సైడ్ ఉంది కాబట్టి
ఆ
ఒకసారి అయితే ప్రతి ఇయర్ వేలేదా అండీ షిరిడికి ఓ త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్ గా ప్రతి ఇయర్ వెళ్ళానండి చాలా బాగా అనిపించింది, అలా వెళ్ళినప్పుడు
ఉ వెళ్ళొచ్చు బాగా దగ్గరున్న ప్లేసెస్ కానీ మన సైడు అంత తిరుపతిమా సైడ్ తిరుపతి శ్రీశైలం లైక్ డివోషనల్ టెంపుల్స్ క అంతా వెళ్తాం మేము,
ఉ ఆ మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో వెళ్ళారాండి,
లే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళలేదు మేము అంత ఫ్యామిలీ తోనే అండీ
అవునా అంటే మీకు ఫ్రెండ్స్ ఎళ్ళడం ఇష్టం లేదా అండి,
ఇంకా దూరం జర్నీ ఫ్రెండ్స్ ఎప్పుడు చేయాల అనుకో ఓన్లీ వన్ డే
స్పెండింగ్ టైం విత్ ఫెండ్స్ ఓన్లీ
అవునులేేండి, అంటె పేరెంట్స్ కూడా అవ్ తొందరగా పంపిడానికి ఫ్రెండ్స్ తో కదా వాళ్ళ కూడా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి
ఆ సో నేను కూడా ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు,
అవున్లేండి,
ఉ
మాదంటే మేము స్కూల్ ట్రిప్ కదండి మాతో పాటు టీచర్స్ వస్తారు అందరు వస్తారు, కాబట్టి సేఫ్టి బాగా
ఆ అయిన ట్రిప్స్ అలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటేనే కొంచెం మైండ్ ఫ్రెష్ ఏదైనా మళ్ళీ వర్కు వెళ్ళడానికి బాగుంది.
అవునండి అంటె మన శ లైఫ్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా వెళ్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. టుంది
దగ్గర దగ్గర ఉన్న పాండిచేరి కాని ఏవన్నా ప్లేసెస్కి తమిళనాడు లో ఉన్న టెంపుల్స్,
ఇలా వెళ్ళాలి అప్పుడప్పుడు బాగుంటాది.
టెంపుల్స్ ఉన్నాయండి,
ఆ విజయవాడకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా అక్కడ
లేదండి ఎప్పుడు వెళ్ళలేదు విజయవాడ అంటే అటు సైడ్ నేను ఎప్పుడు వెళ్ళలేదండి కోస్టల్ సైడ్
ఆ
ఎప్పుడు వెళ్ళలేదు, మీరు
నేను మా ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళింటే ఉన్నారు అక్కడ సో వాళ్ళు చెప్పడంతోనే నాకు తెలుసు నేను ఎక్కువ మోస్ట్ ప్లేసస్ ఏ విసిట్ చేయలేదండి
అవునండి
ఆ కనీసం వెళ్ళాలి ఎప్పుడన్నా ఒకసారి దూరంగా వాటర్ ఫాల్స్ బాంటాయి ఉంటాయంటారు ఇక్కడ ఏదో ప్లేస్ సో వాటర్ఫాల్ తిరుపతి దగ్గ ఇరు కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటారు తిరుపతికి చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ విజిట్ చేయలేదు
మేము కూడా అంత మెంకూడ ఎప్పుడూ పోలే ఇంకా ఇంకేం ఇష్టం అండి మీదిలా మీక అందరితో కలిసి వెళ్ళడం ఇష్టమా సో ట్రిప్స్ ఇష్టమా
అందరితో కలిసి వెళ్ళడం ఇష్టం సోలో ట్రిప్స్ అంత ఇంట్రెస్ట్ లేదు
అవునా నా కూడా అండి నాకు అందరూ ఉ అలా అందరితో కలిసి పోవడమే నాకు ఇష్టం నాకు అట్లీస్ట్ ఒక పది పది పదహైదు మంద అన్న ఉండాలండి నాతో పాటు
పది పదయిదు కనీసం నాకు ఫైవ్ మెంబెర్స్ ఉన్నా చాలా లైక్ మై ఫ్యామిలీ
అదే అది మాకు కూడా ఫ్యామిలీ ఓ పది పదిహేదు మంద అన్నా ఉండాలండి ఇప్పుడే నాకు ఎళ్ళబుద్ది అవుతుంది ట్రిప్స్ కి అదేమో గాని అలా మకు చిన్నప్పు ఇప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి అలా ట్రిప్స్ అందరము కలిసిపోయి
చాలా మంది ఉంటేనే బాగుంటాది మనము అక్కడ ఎంజాయ్ చేయడానికి
అవునండి ఇక్కడ ఇక్కడ మాకి బీచెస్ బీచెస్ అంటే ఇట్లా డ్యామ్స్ ఉన్నాయండి మాకు దగ్గర్లో అలా మేమ అందరం కలిసి డ్యామ్స్ క వెళ్ వెళ్ళే వాళ్ళం అక్కడికి వెళ్ళి బాగా వా బట్టర్ లో దిగి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం అందరం కలిసి అలా ఒక రోజ ట్రిప్ ఆ అలా ఒక రోజు ట్రిప్ వేస్తామండి మేము వేసి అక్కడే వండుకొని తినే వాళ్ళం అన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని
అ అవునండి అలా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడే చేసుకొని తినేవాళ్ళం అండి బాగుంట ఉండేది
మరే మేము అలా వెళ్ళ అక్కువ అంటే ఇట్లా తోటలకు వెళ్ళి అలా ట అక్కడే తిని అక్కడే ఉండి అక్కడ ఉండే వాళ్ళం కాని ఇలా డ్యామ్స్ కి వెళ్ద లేదు బట్ ఒక డ్యామ్ కి వెళ్దాను నేను మా దగ్గర్లో ఉన్న డ్యామ్ మరీ అంత పెద్దద ఏం కాదు అది జస్ట్ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటది
అవునా ఓకే అండి
అ
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి ధన్యవాదములు మీ సమయానిచి మాతో టైమ్
థ్యాంక్